ఓ
హలో
హలో హలో
హలో చెప్పండి ఆ బాగున్నర్ అండి మీరు
ఆ బాగున్నం ఇంగో బిడ్డ దగ్గరికి ఈయండి ఏం కాదు హ బిడ్డా ప్రేమలో మునిగిపోయింది
ఆ బిడ్డ గేములు చెల్లులో గేములు ఆడుతుంది గేములు
గేమ్ మీకు తెలుసు గదా బిడ్డ ఎలా మునిగిపోఇందో ఈ మధ్య
ఆ తెలుసు అండి తెలుసు మ్మ్
ఆ ఏం చేస్తున్నారు
మేము ఇప్పుడు కడుపులో ఓ గచ్చిలుగా ఉంది సౌండ్ వస్తుందే బయటికి వెళ్ళి ఒక టీ తాగుదామని అనుకుంటా ఉన్నాము గట్లా మీరేమన్నా వస్తారా అంటీ
నే దగ్గుతున్నారు
మాకు ఒళ్ళు కొంచెం సరిగా లేదండి
ఏమైందండి
స్నేహితుల్తో కలిసి బయటికి వెల్లి టీ తాగుదాం అన్కుంటానమండి
ఆ పోదాంలెండి హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నామ్
ఆ బాగున్నాం బాగున్నాము ఆ మనము ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకుందాం పనికిచ్చే విషయం ఓకేనా మీరిప్పుడు మీరిప్పుడు మీ ఇష్టమైన మూవీ గురించి చెప్పచ్చు
ఆ ఈ మధ్య ఏం సినిమా చూడట్లేదే
నేను మీ ఇష్టమైన మూవీ అన్నాను ఏమి చూసారో అని అడగట్లేదు
అవునా కొంచం